హలో నమస్తే అండి.
నమస్తే అండి, బావున్నారా అండి.
ఆ బాగున్నాం అండి, మీర్ బావున్నారా.
బావున్నామండి, ఏం జేస్తున్నారండి.
ఏం లేదండి, ఇవాళ్ళ ఒక్కపొద్దు. ఇప్పుడే భోజనం అయిందండి.
అవునాయండి. ఏం తిన్నారండి, ఈ రోజ్ ఏం జేశారండి.
ఈయాల్ల వంకాయ చారు, గోబీ టమాటా కర్రీ అండి.
అ చాలా కాంబినేషన్ బాగుంటదండి. ఉపవాసము, శుక్రవారమా అండి. హలో. హాలో. హలో. హలో. హలో.
లో ఇంకా అండి, మీరేం జేసారండి. మళ్ళా మీరేం జేశారండి.
నేను గంగవయిల్ కూర పప్పు, జేసినాండి ఈరోజు.
ఒక పొద్దులేమన్న ఉన్నాయా?
లేదండి ఈరోజు శుక్రవారం, మాకు గురువారము, సోమవ ఆదివారం, సోమవారం, మంగళవారం అండి.
దేవుడికి ఇవాళ సాయంత్రం, ఏమన్నా పూజల్
అవునవును శివాలయంలో, మా ఇంటి దగ్గర షిత్ శివాలయం గుడి ఉంటదండి. మాస శివరాత్ త్రీ రోజు, రుద్రాభిషేకం ఉంటదండి.
ఆ.
చాలా బాగా పూజలు జేస్తారు. పంచామృత్ తాళ్ళ తోటి,
హుమ్మ్. అంటే రుద్రాభిషేకం అంటే, బిల్వ పత్రాలతో చేస్తారా.
ఆ పంచామృతాలు, ఆ ఆ తేనే, పస్పు, కుంకుమ, విబూది, ఆ జఠామసి.
గేదయమ్మ వసుంది
జటామసి అని ఒక చెట్టు ది ఆకు అండి
ఇ వేరు
మట్టి వేరు అంటే ఒక చెట్టు వేర్లు శివుడికి ప్రీతికరమాట
అట్లనా అవి ఎక్కడ దొరుకుతాయండి
అది షాప్ లో దొరుకుతదండి కోయినూరు షాప్ లో
అంటే దాన్ని ఏం జే దంచి అభిషేకం చేత్తరా
ఆ దంచి నీళ్ళలో కలిపి అభిషేకం చేస్తారండి శివయ్యకు పరమశివునికి ప్రీతికరమాట అండి
ఇంకేమేమండి ఇంకేమేమింది
పళ్ళు పళ్ళ రసాలు అరటి పండ్ల జ్యూసు మామిడి పండ్ల ఇప్పుడు ఆ జ్యూస్ సు పైనాపిల్ జ్యూస్ అన్ని రకాల జ్యూస్ లో తోటి గూడా అభిషేకం చేసి స్వామి వార్ని మంచిగా నీటీగా గడికి గి మంచిగా విబుది రాసి పట్టుపంచ వస్త్రం కడతారండి వస్త్రం గట్టి మ్ మంచిగా అలంకరణ జేసి పండ్లు నైవేద్యం బెట్టి హారతీస్తారండి
అక్కడ దేవుడు దేవుడు వెలిసిండా లేకుంటే ప్రతిష్టి
ప్రతిష్ఠించిండండి వెనకట పుట్ట ఉండేటండి అక్కడ ఏ స్వామి వారు ఊకే పామురూపకంలో వచ్చి తిరుగుతుండే నట అందుకే అక్కడ లింగ ప్రతిస్టాపనా జేసిండ్రు
అవును మస్తు కలుంటది అక్కడ గుడి
అవును చాలా బాగుంటది రండి రండి ఒకసారి
ఆ అప్పుడప్పుడు వస్తాం మేము కాదంటే ఇవాళ గూడా వస్తా ఉంటిం గానీ ఎండక ఎళ్ళ వచ్చేసరికి ఇక మొత్తం అంత నిద్ర బట్టింది.
ఎండకెటు బోవుడయిత లేదండి
అ బాగా ఎండ కొడతాంది అది మాకు ఇవాళ గ్రోత్ చూసేడానికి వచ్చిల్లు
అవునా అండి
వాళ్ళతోటే స్పెండ్ చేసేసరికి బాగా ఎండ ఎనర్జీ అయింది నిమ్మరసంతోటి ఇగ జ్యూస్ దాగినా మళ్ళీ అది
డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలండి
అదే అండి అలాగే మీకు సండే సండే గోక్కడా ఒకటి సాయి టెంపుల్ ది హాస్పిటల్ ఉన్నది మీరు వెళ్తారా అండి ఎప్పుడున్న
లేదండి తెలీదండి ఎప్పుడు వెళ్ళలేదు
అది మన ఇక్కడ విశ్వశాంతి స్కూల్ ఉంటదట దాని పక్కకు సాయి ట్రస్ట్ వాళ్ళు పెట్టిళ్ళు అయితే గురువారం నాడు గర్భిణీ స్త్రీలకు చూస్తారట ఫ్రీగా తొమ్మిది నెలలు మెడిసిన్ ఇస్తారట ట ఫ్రీ స్కానింగ్ జేత్తరటా మళ్ళీ వాళ్ళకు ఒక ప్యాకెట్ అదేంది రాగుల ప్యాకెట్ ఇస్తాండ్రు మళ్ళీ సండే రోజు మొత్తం జనరల్ అన్ని కాాలన్నొప్పులు నువ్ ఏప్ ఆ మొన్నమ్ మా దగ్గర క్యాం పోటింగ్ అయితే ఆ జనరల్ డాక్టర్ చు పదిమంది కాస్ట్లీ మెడిసిన్ ఇచ్చిందండి చాలా బాగుంది ట్యూబులు ఏమా జిఫురు ఫ్రీ బిపి షుగరు అన్నిటికి సంబంధించిన మెడ్ సేమ్ పిచ్ ఒక్కొక్కటి ఆ దాదాపు వెయ్యి రూపాయలు పదిహేను వందల మెడ్సిన్ దాక ఇచ్చిన్డు
అబ్బా ఎంత మంచిదండి ఎందుకంటే చాలి చాలని జీతాలతోట్ టి బాధపడే వాళ్ళలకు మంచి ఉప్
అది బాగా ఉంటాయండి అవన్ని తీసుకొని ఆ గర్భినీలకు చెప్పండి తొమ్మిది నెల్ ల్ల దాకా ఉంటది తొమ్మిది నెలల తర్వాత మనం ఎక్కడైన్నా బయట ట్రీట్మెంట్ చేయించుకోని డెలివర్ గావచ్చు
ఓకే చెప్దామండి చాలా మంది ఉన్నారు పాపం అనాదలు చా గరీబ్ వో లు
అట్లా వాళ్ళకి చెప్తే మంచిగా ఉంటారండి ఇంకా అంటే మీ ఈ మధ్యలో టన్నా టూర్లు వెళ్ళారా అండి సమ్మర్ హాలిడేస్ లో తిరుపతి గిట్లా
ఎటూ వెళ్ళలేదండి ఈ ఎండలకు భయపడి విపరీతమైన టెంపరేచర్ ఉంది కదండి
అవునా మీకు కూడా చాలా ఎండలా అండి
అబ్బా బాగా చాలా ఎండల్లో ఉన్నాయ్ తిరుపతిలో చల్లగుంటదట అండి
అవునవును ఇప్పుడు మొత్తం కొడైకెనాల్ తిరుపతి ఊటి అన్ని కూల్ ప్రదేశాలలోకి వెళ్ళాలి
కానీ టికెట్లేదే ట్రైన్ టికెట్లు దొరుకుతలేవండి బో రిజర్వేషన్ దొరుకుత లేవు
ఆ చాలా మంది సమ్మర్ కదా ఎట్ టూర్లకి వెళ్తా ఉంటారు కాబట్టి రిజర్వేషన్స్ అన్ని స్టార్టేజ్ ఉంటాయ్
అవున అండి
ఉమ్
అసలు టికెట్లే మా ఇంటి దగ్గర వాళ్ళు పాపం వన్ మ మంత్ నుంచి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకు రిజర్వేషన్ టికెట్లు దొరకట్లేవు
ఆ కానీ అటు లాంగ్ టూరు జనరల్ లో పోలేమండి
అమ్మో
ఇబ్బంది ఉంటది
ఒకాము యాభై కిలోమీటర్ ట్లూ ఆ జనరలే జనరల్లో ప్రయాణం చేస్తేనే నరక్
ఇంకా అండి మీరెం చేస్తరండి
నేన అండి నేను ప్రస్తుతానికి అంగన్ వాడి టీచర్గా చేస్తా అండి
అ మీకు కూడా హెల్దీ ఫుడ్ వస్తది కదా అండి
ఆ అవునండి పిల్లలకు బాలమృతం వస్తది బో కొంచెం బరువు తక్ ఉన్న పిల్లలకు బాలామృతం ప్లెస్ అని వస్తుంది రోజు ఒక బయల్డెగ్గు పెడతాము పిల్లలకి బాలా మృతి అంతే పిల్లలు గుంచ ఆ లడ్డులాగా చేసుకొని పాలల్లో కలిపి వెరైటీస్ వెరైటీస్ చేసుకుంటున్నారండి బాలామృతం మంచి హెల్దీ ఫుడ్ కదాండి ఏ ఏజ్ గల్స్ ఇ ఆ యుక్త వయసు ఆడపిల్లలకి ఆ చిక్ కీలు వస్తున్నాయండి మిల్లెట్స్ పల్ల పట్టీలు ఉ అవి కూడ పిల్లలకు
ఈ రాగి లడ్డు రాగి అవి ఏం రావాండి
లేదండి మాకొస్త లేవు ఇప్పుడు
వాగులకు సంబంధించిన ఈప్ప పూల లడ్డూలు ఇలా ఉంట
రాలేదు మాకైతే రాలేదండి అంటే రూరు అవునండి
హ
అర్బన్ అంటే అర్బన్ లో ఈ ఫుడే ఇస్తరాండి
హ
రోజు గర్భిణీలకు భోజనం పెడతామండి మధ్యాహ్నం
సమ్మర్ హాలిడేస్ ఇవ్వలేదా అండి మీకు
ఏ లే లేదండి బిఎల్ ఒ అది సర్వే ఒకటి ఏ స్థానం ఎ లక్ష అండి
అ
ఇక వ్యాక్సిన్ చేయించుడే కంపల్సరీ వ్యాక్సిన్ రోజు గర్భిణీలకు బాలింతలకు పిల్లలకి ఫుడ్ పంచే రోజు ఫుడ్ పంచుడే బిఎల్ బోర్డు ఎలక్షన్ది సర్వే చేస్తున్నామండి ఈసారి సమ్మర్ హాలిడేసే లేవండి
అన్నీ మొత్తం ఆ డోర్ టు డోర్ అన్ని ఎండలకు చేయడం అనేది చాలా కష్టం మళ్ళీ కింది స్థాయిళకే చాలా ఫీల్డ్ వర్క్ లు ఇస్తా ఉంటారు
అవును అవునండి ఇది ఒకటి మాత్రం ప్రభుత్వం భలే ఆలోచించదు అసలు
అంత ఫీల్డ్ వర్క్లు ఇస్తారు మళ్ళీ జీతాలు కూడ అనుకున్న లెవెల్ లో ఇయ్యారు ఏసి లో ఉన్న ఒళ్ళకి జీతలు ఫీల్డ్ వర్కులు
అవునండి ఇది మాత్రం చాల వాస్తవం అండి మీ మీరు వాస్తవంగా చెప్తున్నారు ఇది
థ్యాంక్ యు అండి మీ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు